హలో
ఏంచేస్తున్నావ్
తోట ఎగడా
తోట ఎరడానికి వచ్చినవా తిన్నావా
తింటా పదింటికి తింటాం
అవునా ఏం కూర చేసినాం అక్క
పచ్చిమిరకాయటా
టమాటా కూడా చేసినావా ఆహా పిల్లలు ఎట వెళ్ళారక్క
పాప ఏమో హాస్టల్లో బాబు ఏమో ఇంటి కాడే ఉన్నాడు ఎగ్జామ్స్ లేదు టెన్త్
టెన్త్ ఎగ్జామ్ చదువుతున్నాడా ఎక్కడ పడ్డదా కాబట్టి బోర్డు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ హైస్ డోర్నాకల్ హై స్కూలా
అఓ
పాప ఏం చదువుకుంటుందక్కా హలో
పాప ఏం చదువుకుంటుంది మీ వాయిసు అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది డిగ్రీ సెకండ్ ఇయరా ఏం గ్రూప్ తీసుకున్నదక్క
డిగ్రీ
దాని ఏ జియనాం ఏ అయినాం అంటారు అక్క డిగ్రీ అనరు హలో కార కక మార్ చరిన
ఆ
ఆ
ఆ చెప్పు
ఇంక చదువుకుంటాంది
సుర
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్
ఇప్పుడు సెకెండియర్
సెకెండియరా
చూటగాయతే తోట ఇరుతు నవ ఇవ సారకయతే ఆ చెప్పుకోపా
అక్క నీ పక్కన డిస్టబెన్స్ ఉందక్కా
ఉప్పుటేరడానికి వచ్చినాగా అందరు డిస్టబెన్స్ చేస్త్
మనకు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు
అవునా
ఆ అక్క మన హోళ ఎట్లా జరుపు అప్పు కొన్నావాక్క
ఎంజాయ్ చేసుకున్నాం
ఎంజాయ్ చేసారా
ఆ మా ఫ్రెండ్స్లు మేము రోడ్డు విలాప్పులు ఆడుకున్న నీళ్ళు పోసుకొని రంగల్తో నీళ్ళు పోసుకున్నాం రంగులు పూసుకున్నాం ఆ ఇల్లుొళ్లిిపోయ చందాల ఆడుకున్న హోళి మామూలు
ఏ జబర్దస్త్గా చేసుకు అయితే జబర్దస్త్గా చేసుకున్నారన్నమాట
మీరు ఎలా చేసుకున్నారు
మేము కూడా బాగానే జరుపుకున్నాం మా తోటి ఫ్రెండ్స్ లో మేము మేము అందరం బాగా ఆడుకున్నాం ఒక పన్నెండింటికి వరకు
ఆ
తర్వాత పూజ గట్ట చేసుకున్నాం మటన్ వండుకున్నాం తిన్నాం
ఎప్పుడు వండుకున్నారు మాటను యా యాని కోసుకున్నారా పోతుని కోసుకున్నారా ఆహా మద డోర్ నకల్ దగ్గర వెన్నరంతండ ఆ చెప్పండి నతే
న చెకుం
టెంతతు చదువుకున్న
అ అక్క మీ ఫ్రెండ్స్ లో ఉన్నారా మరి స
మయూరు వీరణ సమ్యా వెం మంజుళ లావణ్య గీతా అట్లా నలభై మంది ఉన్నారు ఆ
సు లో ఉన్నారుార కా
ఆ ఇద్దరు ముగ్గురు ట్రస్ట్ లో ఉన్నారు ఎప్పుడు
అక్క మీరు ఇప్పుడు అది టెన్త్
గెట్టుగెదర్ పార్టీ చేసుకోలేదు
ఏమ దాకా
అద అంతే ఆగింది ఒకరు కలిస్తే ఒకరు కలవట్లేదు అంతే ఆగింది అది
అంటే ఇప్పుడు నీ దగ్గర ముగ్గురు నలుగురు నెంబర్లు ఉన్నాయి కదా
ఆ ఉన్నాయి్ ఆ అంటే ఒకళ్రు వస్తే ఒకరికి టైం ఉండొచ్చు కొద్ది ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు కదా అందుకు టైం పెడతాం ఇవాళ్ళ
అయినా ఎంత టైమ అనా ఫ్రెండ్స్ కోసం ఒక రోజైనా కేటాయించాలి ఎంత బిజీకున్నా
అలాగానే ఎవర్లో పెట్టుకుంటే ఆ సమర్ంలో అంతే టైం పెట్టుకుంటారు ఇంకా క్లియర్ గా చెప్పట్లేరు వాళ్ళు డేట్ ఫిక్స్డ్ చేయట్లేరు
ఆ
హు
ఆహా టెన్త్ ఎక్కడ చదువుకున్నా అక్క
నేను వర్ధన్పేట జెడ్పిఎస్ఎస్ హై స్కూల్
అంటే మీది ఇక్కడ డోర్ నగలు కదా అదలా హంగ అది కదా హ
ఆ
ఇంకెంత మంది చెల్లలక్క
హాకద్దరు ఇద్దరు ఒక పాప ఒక బాబు
అది కాదక్క మీకు ఎంత మంది చెల్లె చెల్లెలు ఉన్నారు
నాకు ముగ్గురు ఉన్నారు
ఆహా వాళ్ళు ఎక్కడ చదువుకున్నారుక్క
వాళ్ళు ఈ ఆ
తో
ఆ చెప్పు కాలు వచ్చింది కడు చేసిన ఉ
వె
అ ఒక పా ఒక అమ్మాయి ఏమో మౌబాద్ చదువుకుంది ఒక అమ్మాయి ఏమో నెక్కోం డ ఒక అమ్మాయి యో మౌబాద్ చదువుకుంది ఆమె కూడా ఆ ఆ మీ క్లాస్ అంటే మా పా అమ్మాయి సెకండ్ అమ్మాయి
క్క ఉజవి ఇనిపించట్లే అక్క